హుమ్మ్ చెప్పండి సిస్టర్
ఆ వినిపిస్తుంద ఆ సిస్టర్
హుమ్మ్ వినిపిస్తుంది
ఆహా ఏం జేస్తానవు
ఆ ఏం లేదు ఖాళీయే మీర్ ఏం జేస్తున్నారు
ఆహా ఖా ఖాళీనే ఉన్నావా
ఖాళీగనే ఉన్న సిస్టర్
ఆహా నీకు బట్టల్ ను డైలీ వేర్క్ కాయబర్స్ అమ్మదు గదా ఖా అన్ని యూజ్ జేస్తావా ఏవైనా యూజ్ జేస్తావా ఉట్టే మామూలు డైలీ వేర్కి
నేను డైలీవేర్ కి అన్ని యూజ్ జేస్తా కాటన్ ఏమని ఉండదు స్పెసిఫిక్గా
ఆహా అంటే కొంతమంది ఇట్లా సమ్మర్ అని
ఏమో నేను ఇంట్లనే ఉంటా బయటకి ఎక్కువ యెళ్ళా గాబట్టి అన్ని యూజ్ జేస్తా బయటకి యెళ్తే కాటన్ యూజ్ జేస్తాం
ఆహా ఇప్పుడు ఏమన్నా ఫెస్టివల్స్ గాని ఫంక్షన్స్ గానీ అన్ని ఆల్ టైప్స్ అట్ట యేసుకుంటావా పట్టు వద్దు ఫ్యాన్సి వద్దు అని
ఆ అన్నీ యేసుకుంటా
రన్నింగ్ మాడలే ఎక్కువ తీసుకుంటావా ఏది పడితే అదా
ఆ ఏంటి సిస్టర్
ఇప్పుడు బట్టలు ఇప్పుడు తీరుకో రకం వస్తాయి గా రన్నింగ్ చీరలు అని అంటారు గదా కొత్త కొత్త మాడల్స్
ఎక్కువ నేన్ చీరలు ప్రిఫర్ చెయ్యను చీరలు కట్టుకోను నేను డ్రెస్లే ఎక్కువ యేసుకుంటా మీరు సిస్టర్ మీరే వేసుకుంటారు డ్రెసెస్సా
ఏంటి హౌస్ వైఫే కదా మాముూలుగా ఇప్పుడు ఫీడింగ్ గావట్టి ఇగ డైలీ కాటన్ నైటీసే
అవునా అవునా అంటున్నా ఏం చేస్తుండు మీ బాబ్ పడుకున్నాడా
పడుకోని లేసిండు ఇగ టార్చర్ పెడతాడు ఇగా మళ్ళ పండుకునే దాక
అవునా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిరా సిస్టర్
లేదురా ఇగ ఆది తినే వరకే టువేల్ అయింది పొద్దున్ని తినే వర కి ఒక్కొక్కసారి తింటే తింటా లేకపోతే
అవునా బాగా లేట్ అయినట్టుందిగ మార్నింగ్ తినడందే
ఇంగా పిల్లలున్నరు గదా కొంచెం లేట్ అయిది
ఉమ్ హూ
ఒకసారి లేట్ అయితది ఒ ఒకసారి ఏమో తొందరనే అయిపోతది
అవునా
ఇంటనే ఉంటాం గదా ఇగ మన ఇష్టం ఏమన్నా బయటికి వర్కికి వెళ్ళాలి అనుకుంటే ఏమో మార్నింగ్ లో టెన్ లోపు తినడం మళ్ళ మధ్యాహ్నం వన్ టు టువేల్ వరకు తిం మనం ఇంట్లనే ఉంటాం గదా ఎప్పుడు బడతే దప్పుడు తినో చ్చు అడగేటోలేవరు
అవును అవును ఎప్పుడ ఇంట్లో ఉంటే పెద్ద ఆకలి గాదు ఎక్కువగా టైమ్ టు టైమ్ తినడం ఉండదు
ఆ ఎప్పుడు తినాలి అనిపిత్తే అప్పుడు
అంతే
ఉమ్
ఇంకా మీ బాబుకు తినిపిచిల్లా
బాబుకి తినిపించలేరా వాటర్ తాగిండు అటు ఇటు ఇటు అటు తిరిగిండు
ఉమ్ అవునా
అయితే పొద్దున బట్టలు నాన బెట్టి నేను మర్చి
మరిప్పుడు పిండేసినవా
ఆ నావి నా పిల్లలే చిన్న పిల్లలే రెండు టీషట్లు వాళ్ళవో రెండు డ్రాయర్లు నా లోక నా అయిది
అవునా
సడన్గా బటర్ సైడ్ వయసదకి బట్టర్లే వెడిట్లుందవ
ఆహా
హ ఏచ్చచ్చిన కాాలి
అవునా ఎప్పుడొస్తది పాప స్కూల్ నుండి
కైవైతే
టై అవుతు వచ్చే సరికి
హవు
ఆ
ఇక ఇంకొ కొద్ది ఇంకొ కొద్ది రోజు అయితే ఒక్క పుట్ట బాల్ సాట్ అయితే
తర్వాత సమ్మరాాల స ఇ వాళ్ళతో సరిపోతా దా
మా పాసని ఎప్పుడి అప్పుడే స్కూల్ పంపతాను
అవునా
అంతలోనే ఆడలేసి వచ్చినయగా
అ
ఆ ఇ భరించాలి అట్లా ఈ ఆమె మెల్లమెెల్ల స్కూల్ క అలవాటు అయిపోయింది
ఆ వీళ్ మీ ఊర్ల అంగన్వాడి వీట్లలా ఏదా అక్కడికి పంపయచ్చు కదా సమ్మర్ లో హాఫ్ డే అయినా కూడా కొంచెం బెటరే కదా
ఆ త్రీ ఇయర్స్ లేీ అంగన్వాడీలో తీసుకోరు
వు అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ లేవా తనకి
ఆహా లేేవ
ఓహ
త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకు నెలకి పదహారు గుడ్లు ఇస్తారు మన వంగన అడిగిపో న్నా కాని మంత్లీ ఒక సర్వే తీసుకొని వచ్చస్తే అయిపోతుది త్రీ ఇయర్స్ దాటినాక వాళ్ళే డైలీ ఓేగ్ ఇస్త
ఆహ
అన్నం పప్పు వాాల హతారు
అవునా
హ
స్కూల్లో బాగానే తీసుకున్నారు కదా ఏజ్ లేకుండా
ఆ ఏంటిదా
స్కూల్లో బానే తీసుకున్నారు కదా సిస్టర్ మర
పాపని తీసుకున్నారు పాప పాప ఫైవ్ ఇయర్స్
ఆపుా భ
ఆ బాబుని కాదు పాపని తీసుకున్నాను ఆమెే నర్సరీ అ అంగన్వాడికి పోయింది అయిపోయినా నర్సరీలు వేసినాం వేరే దగ్గర
అవునా
ఆ ఆమెను అంగన్వాడి కే వ పంపించలే ఇక డైరెక్ట్ ఒక వన్ మంత్ ఏమో పంపించినావు యు తారతో ైరెక్ట్ నరసలేషనం హ అంగనే మడికమకు అలవాట్లే పంపయ లేకు అందుకే బాబా నాన్న ఆ ఈ సారి బాబును వంపించాలి తప్పది బాబు బాగా అల్లరి చేస్తాండు పాప కంటే ఎక్కువ డబుల్
అవునా
మ్మ్ హ్మ్
మ్మ్ వాళ్ళు విషయాలు అందరూ భరించాలంటే చాలా కష్టం పిల్లలతోటి
కష్టమే కొంచెం పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళకి ఏం జేయాల ఏం జేయొద్దు అనేది తెలుస్తాది
అవును చిన్నప్పుడు ఏం తెలువదు
చిన్న ఫైఫ్ ఇయర్స్ నుంచి వెళ్ళి వాళ్ళక్కూడా కొంచెం అన్నీ అర్థమైపోతయ్ త్రీ ఫోర్ నుంచి వెళ్ళే ఉమ్ ఇంకార
ఇంకా చెప్పాలి సిస్టర్
ఆ ఇంట్లో ఖాళీ అంటే ఏమైనా మిషన్ గిట్లా కుడతావా ఖాళీగానే ఉంటావా
ఆ ఖాళీగే ఇంట్లో ఏం మిషన్ ఇట్లేం కుట్టను నేను
ఊహూ
ఊ
నీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమా మామూలుగా సింగిల్ ఫ్యామిలీస్ అంటే ఇష్టమా
ఆ నాకు నార్మల్ గా సింగిల్ గుండడమే బెటరు జాయింట్ అంటే అడ్జెస్ట్ అవ్వాలంటే మనం ఐతం గానీ ఎదుటి వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే ప్రాబ్లం ఐతది కదా
ఊ మళ్ళా అడ్జస్ట్మెంట్ పక్కన పెట్టు జాయిన్ ఫ్యామిలీ అయితే వర్క్స్ కాడ ఫుల్లు గొడవ అయితాయి నువ్ బోలు దోమంటే నువ్ బోలు నువ్ బట్టలు నువ్ బ
మనం ఎంత సర్దుకు పోయు ఉన్నా గానీ ఏదుటి వాళ్ళు బాలేకపోతే చిన్నవాటికి కూడా గొడవలు ఐతాయి
ఊ మళ్ళ సారిపోదు కూడా
ఊ అవును ఎక్కువ వర్క్ చేయాల్సొస్తది
మా ఫ్రెండ్ ఆ నా ఫ్రెండ్ అంతే వా ళ్ళది జాయింట్ ఫ్యామిలీ అన్నట్టు పూట పూటకు వండుడే నట పోతదాట
ఏ ఇప్పుడు మీకు నెంబర్ ఇచ్చింది చూడు తనే నా
ఆహా తను కాదు వేరే ఫ్రెండు
ఆ
నా క్లాస్మేంట్
హ్మ్ హు అంతే ఉంటది జాయింట్ ఫ్యామిలీలో
మ్మ్ ఈ రోజులలో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ ఎవరు ఇష్టపడతలేరు
అవును ఉంటలేరు ఎక్కువగా సింగిల్గానే ఉంటున్నారు
మ్మ్ స మ్మ్ ఇంకా రా మరి మిషన్ ఏ కట్టుడు బొటికో బ్యూటీ పార్లలలో ఏమన్నా రన్ చేస్తావా కాలి నేనా
ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఖాళీగానే ఉంటా
హ్మ్ హు అంటే ఏమన్నా అచ్చా అట్లాంటివి ఏమన్నా
నాకేవు రావు బోటిక్ రాదు మిషన్ కుట్టడం కూడా ఎక్కువ రాదు మ్మ్
సరేలే. అయితే త్రీ ఇయర్స్ అయిందన్నావ్ కదా ఏమైనా వర్క్ గిట్ల చేస్తున్నవాని అట్ల అడిగిన. ఆ. మీది జాయింట్ ఫ్యామిలీ నా.
ఆ మాది జాయింట్ ఫ్యామిలీయే గాని. ఎవరి పెళ్ళిళ్ళ వాళ్ళు అయిన పెళ్ళిళ్ళ అయిన తర్వాత ఎవరిది వాళ్ళు ఇండి విజేలుగా ఉంటుంది రేపు.
హూ, హూ. ఫెస్టివల్స్ కు గర్ల్స్ కుంటారా.
హ్మ్ ఫెస్టివల్స్ కు ఇంటికి వెళ్తే కలుస్తాం అందరం.
ఇప్పుడు ఉగాదికి ఏమన్నా ప్లాన్ ఉందా మరి.
ఆ ఉగాదికి వెళ్ళాలి ఇంటికి ఇక్కడ ఉండం మ్ మేము పండక్కి ప్రతి. పండగకి ఇంటికె ళ్తాం.
ఆహా, మీరు ఉన్న దగ్గరకి మీ ఇంటికి దగ్గర నేనా.
జర్నీ ఉంటది వన్ అవర్ జర్నీ ఉంటది. ఇంకా ఇక్కడి నుంచి మేము ఉండే దగ్గర నుండి.
వన్ అవర్ అంటే ఏం గా దు కా పోవచ్చు మర త్రీ ఫోర్ అవర్స్ అయితే.
ఆ అవును మాది వన్ అవర్ టైం పడుతుంది అంతే.
హూ, హూ.
అను
ఎక్కడ.
ఇంకా చెప్పాల్సి సిస్టర్. మీకు మీరే అమ్మీ వాళ్ళు ఇంటిక వెళ్తారా ఫెస్టివల్ కి.
ఏమో అక్క టూ త్రీ ఫోర్ డేస్ ఉండాల అనుకుంటే పోతాం. ఒక వన్ డే లో వచ్చేదానికైతే పోమ్.
ఆ, హా
చెప్పరా ఇంకా.
చెప్పాలి సిస్టర్ ఇంకా మీరే ఏదన్నా, ఏదైనా. టాపిక్ మీద మాట్లాడండి శ్రీ రామనవమి.
సరే కాల్ చేయి కాల్ చెయ్ నువ్వు టైం అయింది.
కంప్లీట్ అయింద టైమ్ ఓకే.